హలో
హాయ్
హాయ్ ఏం చేస్తున్నారు
హాయ్ ఏం లేదు సాంగ్స్ వింటున్నా నువ్వు
నేను కూడా అంతే ఫ్రీగా ఉన్నా బోర్ కొట్టందని అందుకె కాల్ చేసిన
ఉమ్ నైస్ చాలా రోజుల అయింది మనం మాట్లాడుకుని
ఊ అవును ఇంగ అయితే కాలేజ్ అసైన్మెంట్స్ చాలా బిజీ అయిపోయిన్నాం కదా
ఉ నిజమే ఈ సెమిస్టర్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది
అవును ఎగ్జామ్స్ గురించి ఏమన ఆలోచించినావా
అయ్యా ఆ టాపిక్ వొద్దు టెన్షన్ వస్తుంది
టెన్షన్ వస్తుందా నాకు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయ్యాలని ఉంది కానీ ఇంకా చెయలే పోతున్నా
ఎగ్జాక్ట్లీ
మరి ఈ వీకెండ్ ప్లాన్స్ ఏంటి ఏమన్నా ఆలోచించినవా
స్పెషల్ గా ఏం లేవు ఇంట్లో రిలాక్స్ రిలాక్స్ అవ్వాలి అనుకుంటున్నా
నేనైతే షాపింగ్ కి వెళ్ళాలని అనుకుంటాన్నా
ఎం మీకు షాపింగ్ అంటే చాలా ఇష్టమా
నీకు తెలిదా నాకు ఇష్టమని కానీ కొనడం కన్నా చూడడమే ఎక్కువ కదా
ఏం విండో షాపింగా
ఉ కరెక్టే
మరి రీసెంట్గా ఏమన్నా మూవీ చూసావా
అవును లాస్ట్ వీక్ ఒక కామెడీ మూవీ చూసిన
బాగుందా
చాలా ఫన్నీగా ఉన్నింది నువ్ చూడలేదా
లేదు రివ్యూస్ మాత్రం చూస్తా
ఉ టైమ్ దొరికితే చూడు చాలా బాగుంది కామెడీగా
ఉ చూస్తా పక్కాగా
ఉ నువ్ సాంగ్స్ వింటావా ఎక్కువగా
అవును రాత్రిలో వింటా నిదురోచ్చేదానికి
ఓహో సేమ్ నెన్గూడ హెడ్ ఫోన్స్ వేసుకొని సాంగ్స్ వింటుంటే పీస్గా ఉంటుంది కదా
ఏ ఏ సాంగ్స్ వింటారు మీరు
నేనా ఎక్కువ మెలోడీ సాంగ్స్ వింటా మీరు
మెలోడి అంటే
మెలోడీ అంటే మెలోడీ సాంగ్సే
ఆ నైస్ నాకు కూడా మెలోడీ ఇష్టం
ఉ మరి ఫేవరెట్ సింగర్ ఎవరు
చాలా మంది ఉన్నారు ఒకరుని చెప్పడం కష్టం
ఊ చానా డిప్లొమాటిక్గా ఇస్తాన్నారు ఆన్సర్స్
ఉ అనిరుద్ ఇప్పట్లో అయితే
ఏమి
అన్రు అనురుద్ద్ ఇప్పట్లో అయితె
అని ఓ అనిరుద్దా ఇంక కాలేజ్ లో కల్చరల్ ఫెస్ట్ గురించి విన్నావా ఏమన్నా
లక్ష్మణ్ కండక్ట్ చేశారంట
ఉహు నువ్వు పార్టిసిపేట్ చేస్తవా
కొంచం డౌట్
ఎందుకో
స్టేజ్ మీద కాన్ఫిడెన్స్ తక్కువ నాకు
ఓహొ నువ్ బాగ మాట్లాడతావు కద ట్రై చేయ్ పార్టిసిపేట్ చేయ్యొచ్చు కదా
ఫ్రెండ్స్ ముందు మాత్రమే
ట్రై చెయ్యి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా సర్టిఫేట్ కూడ అస్తుంది
చూద్దాం ట్రై చేస్త
ఉహు నేను డ్యాన్స్ యనెట్ లో పార్టిసిపేట్ చేయాల అనుకుంటాన్న
ఆ వావ్ నువ్వు డ్యాన్స్ చేస్తే బాగుంటుంది
అవునా థ్యాంక్స్
మంచిది పార్టిసిపేట్ చేస్తవ అయితే
ఇంకా లేదు దగ్గరను స్టార్ట్ చేస్త
ఆల్ ద బెస్ట్
ఏనికి
మరి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి
ఏం లేదు ఈ డిగ్రీ కంప్లీట్ అయ్యాక జాబ్ చేయాలి అనుకుంటాన్న
ఏ ఫీల్డ్
సాఫ్ట్ వేర్స్ సైడ్ లేకుండ హార్డ్వేర్స్ సైడ్ ఏద్ దొరితే అది మనం అనుకుంది ఏం జరగదు కద
నైస్ హైదరాబాద బెంగళూర ఎక్కడ వరకు చేయ్యాలని ఉన్నారు
ఉమ్ ఆల్మోస్ట్ హైదరాబాద్ అనుకుంటాన్న నువ్వు
నేను యు. ఎస్ అనుకుంటాన ఉహు
ఓహో ఏ ఫీల్డ్ అ
సఫ్ట్వేర్
ఉ హుమ్ ఇంక మరి స్ట్రెస్ వచ్చినప్పుడు ఏం నేను సాంగ్స్ అదే చెప్పలేదు ఆ సాంగ్స్ వింటాను ఫ్రెండ్స్ మాట్లాడతాను
ఉమ్ గుడ్ ఐడియ
నువ్వు
నేను క్రికెట్ ఆడతాను
ఓహో మంచిగ హవైట్
ఉహ్మ్ సమ్ టైమ్స్
ఇంక ఈ మధ్య వెతర్ కూడ బాగుంది కద
ఉమ్ అవును ఈవినింగ్ బీజ్ చాల ఉంటుంది
ఉమ్ టీ తో ఎంజాయ్ చేయాల ఆ టైమ్ లో
ఇగ నాకు టీ ఇష్టం లేదు కాఫీ ఇష్టం లేదు
టీ కాఫీ ఇష్టమా
ఏది ఇష్టం లేదు మీకు
నాకు కూడా అంతే ఏం తాగను పాలు తాగను కాఫీ తాగను టీ తాగను కానీ కాఫీ లెవర్స్ ఇప్పుడు కాఫీనే సపోర్ట్ చేస్తారు ఎక్కువ
అదేమ ఆబ్వియస్లీ
సర ఎయిటీ వర్సెస్ కాఫీ డిబేట్ స్టార్ట్ చేద్దామా ఏమంటారు
మిల్క్ విన్స్ మిల్క్ విన్స్
మీల్కా
ఆ రెండిట్లో మిల్కె కదండి అది కాఫీ అయితే స్మెల్ చాలా హ్యాపీగా ఉంటుంది
టీ టేస్ట్ చనా రీఫ్రెష్ చేస్తుంది తెలిసిన
ఆ ఏమో అప్పుడప్పుడు తాగ తాగాని అప్పుడప్పుడు నచ్చుతుంది అంతే ఇంకా
ఉంటేలే నేను కూడా అంతే అప్పుడప్పుడే తాగుతాం మరి హాలిడేస్ వస్తే ఫస్ట్ ఏం చేస్తారు
ఫుల్ స్లీప్ ఫుల్ క్రికెట్
అంటేనా ఈ హాలిడేస్ లో ఏం నేర్చుకోవడం లేదా ఇంటర్న్షిప్ జరుగుతా లేదా
క్రికెట్ ఆడడానికి వెళ్తాం ఇంటర్న్షిప్ అవన్నీ పట్టించుకోం
ఓం చెప్తివే
అయిన పడిన్న క్రికె అంటేనే ఇష్టం
అలాంటప్పుడు క్రికెట్ సైడే వెళ్ళాల కదా చిన్నప్పటి నుంచి
చిన్నప్పటి నుంచి అంటే పరిస్థితుల వల్ల వెళ్ళలేకపోయాయి
ఏం పరిస్థితి దాంట్లో మనీ ఎక్కువ పడుతుందా క్రికెట్ సైడ్
మనీ ఏం కద్ దానికి ఒక టైమ్ ఈయల
ఇవ్వాల కదా దానికే కదా టైమ్ ఇచ్చేది
అది అప్పుడు వేరు ఇప్పుడు వేరు
ఉ స్పోర్ట్స్ అండ్ అంటే చానా ఇష్టమా
ఏముంది
స్పోర్ట్స్ అంటే చాల ఇష్టం ఆంటి
స్పోర్ట్స్ అన్ని చూస్తా కానీ క్రికెట్ బాగా మీరు
ఉ నాకేం అంతేలే
ఇప్పుడు ఐపీఎల్ ఏమనా చూస్తారా
చూడనండి ఐపీఎల్ నాకేం తెలిదు ఐపీఎల్
ఆర్సిబి ఫ్యాన్ అనుకుంటా
ఉ కదండి
విరాట్ కోహ్లీ తెల్సా
ఆహా తెలీదు ఎవరు ఆయన క్రికెటరా
అవును
ఉ వింట పేరు
వర్ల్డ్స్ నెంబర్ వన్ బ్యాట్స్మెన్
ఆ పేరు విన్న అంతే
విరాట్ కోహ్లీ తెలిపోతే మీరు బెస్ట్
ఏ అండి ఇంకా ఎక్కువ బ్యాడ్మింటన్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉందండి చిరప్పుడు బ్యాడ్మింటన్ కోకో అంటే మా వాడు ఉహు అంతా బాగా ఆడతాండి మేము మాకి మా స్కూల్లో క్రికెట్ కూడా నేర్పించిన అనమాట గర్ల్స్ కి
అంటే ఎలా ఏ ఊరు పిటి ఏమన్నా ఉన్నారా
ఆ పిటి సార్ అని ఒక సార్ నిన్నారు ఆ సార్ నేర్పించిన ఇంకా అప్పటినుంచి కొంచెం కొంచెం కొంచెం కొంచెం తెలుసు క్రికెట్ గురించి
ఉ
ఉఉ మీరు మీరు ఎట్లా నేర్చుకున్నారు క్రికెట్ ఆడతా ఆడతా వచ్చేసిందా
తాత
మీరు మంచి బ్యాట్స్ చెప్పండి
ఎవరు మీరు
వీరు మంచి బౌలరా లేలాంటే బ్యాట్స్మనా ఫీల్డరా కీపర్ ఆ వికెట్ అవునా ఐపీఎల్ తో ఎవరితో కంపేర్ చేసుకుంటారు మీరు
అంత ప్లేయర్ ఏం కాదు
అంటే ఇప్పుడు ఐపీఎల్ లో కూడా ఐపీఎల్ లో కూడా ఆల ఆల్ రౌండ్ రౌండర్స్ ఉన్నారు కదా
ఉ నితీష్ కుమార్ రెడ్డి
ఓహో రెడ్డి ఆ
తెల్సా నితీష్ కుమార్ రెడ్డి ఈ మద్య బడ్ బండ్స్ ఎ ఇప్పుడు ఇస్తాను రా ఎప్పుడ ఇంస్టాగ్రామ్ లో పాడు కనబడుతడు
ఏమో అండి అంత తెలియదు ఆ ఆ అంటే ఏ స్టేట్ కి చెందినాడు
నితీష్ కుమార్ రెడ్డి అంటే తెలుగు అబ్బాయి
అంటే ఆంధ్రప్రదేశ్ ఆ
ప్రకాశం
ఆ ఆ కానీ ఆంధ్రప్రదేశ్ టీం లేదనుకుంటా
ఐపీఎల్ ఉండవ్ ఐపిఎల్ల్లో ఒక పది టీంలు ఉంటాయి దాంట్లో మనకు తెలుగు రేపు సండే చేసే టీం వచ్చి సన్ రైజ్ హైదరాబాద్
ఆహా మరి మీను ఎవర్కి సపోట్
ఆబియస్లీ విరాట్ కోహ్లీ
అంటే అది బెంగళూర్ కర్నాటకయి
బెంగళూరు అవన్నీ సంబంధంలే మాకు కోహ్లీతో సంబంధం
ఉ ఏం అయితడు కోహ్లీ మీకి
మేం ఎస్ ఆర్ హెచ్
ఆ సి ఎస్ కే అయితే
సి ఎస్ కే కాదు అదయితే ఖచ్చితంగా కాదు
ఉఉ సరే ఆడి ఆ